ఇంకా నాకు కాల్ లిఫ్ట్ చేసినా లిఫ్ట్ చేయనట్టే ఉంది అలాగా స్టక్ అయిపోయి ఫోన్ పేస్కి అది ఫ్యాషన్ డి జైనింగ్ ది వీల్ని దగ్గర ఉందా అది
ఉంది
నాకు షేర్ చేయ్ తరువాత
సేవ్ చేసుకోను మా డాడీ కన్నా మా అమ్మ కన్నా షేర్ చేసేత్తను. పోని షేర్ చేసినవి కూడా ఉంటాయ్ కదా ఫోన్ లో అని
మ్మ్ నాక్ షేర్ చేయ్ చూ త్తను ఎక్కడైన్నా నేర్చుకునే చెప్ నువ్వు నేనన్నా నేర్చుకుని ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకుని ఒక్క బొటిక్ ఓపెన్ చేసేద్దాం.
బోటిక్ వరకు ఎందుకులే గానే ముందు అక్కడి కెళ్ళాలె వాళ్ళ ఫీ ఎంత చెప్తారో చూడాలె తర్వాత ప్రొసీడ్ అవ్వాలె.
అలా అంటవా ఏమో లే ఏదోకటి చేద్దాం
మ్మ్ మా అన్నయ్య అలాగా ఏ మధ్యాహ్నం ఈ మధ్యర ఆ ట్లేదు బేగా నాలుగింటికి వత్తున్నాడు
ఇంగ్ వెళ్లట్లేదా ఆప్టర్నూన్ నుంచి వెళ్లాల్సినం లేదా
ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం భోజనం టైంకిి వచ్చేవాడుండి ఇంటికి రోజు ఏమో నాలుగింటి వరకు రావట్లేదు రెండు రోజులు
మూడు నాలు వంట క అే ఎక మళ్ళ ఎల్ వుస్తంగా
మ్ మనకేమన్నా వచ్చినాయా అనుకో, అంటే బుక్ చేసుకున్నార అనుకో అళ్లా ఆ పని ఉందని చెప్ ఇంక వెళ్ళక్కర్లే అదే ఎవరి ఏమి లేదు, బక్ చేయలేదు అంటే రోజు వెళ్ళాలంట
ఆహ అంటే ఏంటి ఏటెల్లో ఏం బుక్ చేసుకుంటారు
అద ఏంటి వైఫై
ఉ హ అ కనెక్షన్స్ ఎవడానికి వెళ్తాడా
అంటే బుక్ చేసుకుంటే అడుగుతారు కదా డౌట్లు ఎలా ఉంది ఏంటి అని
ఆ అవును
అంటే మేము పెట్ పట్టించుకుంటేయి అలాంటివి వస్తాయి అంటే మొత్తం రా కనుక్కుంటాం కదా
అవును
ఆయన కనుక్కొనే మా అన్నయ్య
కస్టమర్ కేర్ లాగానా అంట డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి
టి వాళ్ళు ఏంటి బిగించడానికి రమ్మంటే అప్పుడు వేరే వాళ్ళు వస్తారు.
హ్మ్ బానే ఉంది ఆకలి అవుతుంది నాకు అసల ఏంటంటావ్ లోప ఖాళీకడపు ఉన్నట్టుంది
ఊహు అంటే ఈ టైం కి అన్నం తింటావు కదా అందుకనేమో
మా అమ్మ అన్న తిను అంటంది నేను మొఖం తిప్పేసుకున్నాను.
ఏ కర్రీ బాగా ఏంటి అది బాలేదా కాలీఫ్లవర్
లేదు నేను ఇప్పుడు మా అమ్మతో మాట్లాడదలేదు కదా అలిగాను
ఏంటి ఆ అమ్మ మీద కోపాడ అన్నం మానేస్తావ్ తవా
ఆబ్బాబాబ్బాబ్బా ఏ సినిమాలో డైలాగ్ చెప్పినట్ట చెప్పవే
అవు
అదే ఇంగ ఇప్పుడు ముతేల పాకలే తిపాన అదే మా అమ్మ ప్లేట్ లో అన్నం పెట్టుకు వచ్చిందనుకో మా అమ్మ ఇలిదాకా పోసుగడదాన్న మా అమ్మ అలా గడప అలా దాటి అలాగానే తీసేసుకుంటను ప్లేట్
ఉ
ఉ
మన ఊర్లో ఈ మధ్య ఏంటి చాలా ఆడిషన్స్ చేస్తున్నారని చెప్పతుంది ఆ ఈ మధ్య ఎవరో యాక్టర్స్ వెళ్లట్లేదేమో జాయిన్ అవ్వట్లేదు అనుకుంటా
బోను అంద అంటారు ఏ ఊరికినే హాలఖళీగా ఉం ఆడుకుందామని
ఉ మొన్న తాడేపో అక్కడ కూడా అక్కడ కూడా చేస్తున్నారు అని అన్నారు
ఉ
అన్నయ్య అని చెప్పారు కదా ఇన్స్టలో
అవునా కనీసం మనకి మంచించి ఇల్లే ఏది అన్న ఉందేమో నాలో టాలెంట్ ఏ ముంద నీలో ఏ ఉందే చెప్ప
స అదైతే వీట్లేదు స్కిల్ స్కిల్ స్కిల్ అంటారు ఆ స్కిల్ ఏంటో తెలీదు
ఆ స్కిన్ లాంటడి ఏంటి తెద నీకేం వచ్చింది చెప్పు నీల ఒక ట్యాలెంట్ ఉంట చెప్పు అది చెప్పు అది తెలుసు పో అసే
మాట్లాడడమా రాదు చదువ లేదు అంటే ఉందిగాని లేనట్లే ఉ
సర్టిఫికేట్ స పని గ్రావు
కానీ రాతం మాత్రం రాసేతాను పోరి నాకు ఏంటి కూర్చొని రాసే పనులు ఏమన్నా ఉంటే చెప్తే రాతాను కాపోతే అప్పటికప్పుడే రాసివ్వలేను
అది కూడా అంతంత మాత్రం అంటున్నావు ఆహా
అవును అసలు ఏముందంట స్కిల్ నాకే మో తెలీదు
ఆ టాలెంట్ మనలో ఏముందో అది తే అది పసిగడితే చాలు అంట లైఫ్ లో సక్సెస్ అయిపోయినట్టే ఏంటంట ఇంకేముందం అ
అన్నిట్లోనే ఏంటి మనం చూసేటప్పుడు ఫిమేల్ యాక్టర్స్ కావాలే ఫిమేల్ యాక్టర్స్ కావాలే అడ్వర్టైజర్స్ కావాలే అని అంటున్నారు పోనీ నాలో ఏమనా టాలెంట్ బయటికి తీద్ద మా అనిపించింది ఇక్కడే పెట్టారు కదా తారాజువలు అంటే తెగోచే ఇందాక రీలు పో నీ మనలో టాలెంట్ బాయ్ బైటికీ తీసి వెళ్దామా అనిపితుంది
ఎళ్ళు నేను సపోర్ట్ చేస్తాను వెనకాల నుంచి యేళ్ళు మోటివేషన్ ఏమన్న ఇమ్మంటావా
మళ్ళీ అక్కడికి ఏళ్లకా నిజంగా మాట్లాడగలనా అ నా మీద నాకే డౌట్
ఆ ఆక్టింగ్ యాక్ టింగ్ చేయాలి డాన్స్ బాగా ఎత్తావ్ గా చెందు
డ్యాన్స్ ఆ ఏంటి నా డాన్ న్స్ గురించి మొన్న మా అక్క ఏంటి వాళ్ళ అబ్బాయి ఫంక్షన్ కి ఒక అమ్మాయి పాటలు పాడితే డాన్స్ కూడా చేపిచ్చే ఉందా గేమ్స్ పెట్టి ఏంటి డ్యాన్స్ కూడా నేర్పించడం అనమాట అలా నేనే డాన్స్ నేర్చుకుంటున్నట్టు చేతున్నాను వాళ్ళు అందరూ బా చేశారు ఇంతకీ నా డ్యాన్స్ చూస్తే ఐడం ఏసర్ రా బాబోయి ఎప్పుడు చేయకూడదు అనుకున్నాను బా చేసావు డ్యాన్స్ అని అంట బాలేదని తెలిసే అవని మళ్ళీ అలాగ అంటారు
అ లేదే అప్పుడేంటిది కమ్మకమ్మ కల్లావతి ఆ స్టెప్ బాగా వేసావే మేమందరం మా మనలో డ్యాన్స్ బాగా చేసేది అ దివ్యది నువ్వే మ్మ్
అదే ఏంటి వేరే వాళ్ళు చూసి అంటే ఆ అమ్మాయి చేత్తంది పాట పాడతా చేత్తంది అన్నమాట ఆ అమ్మాయిని చూసి నేను ట్రై చేసా మన ఓన్ స్టెప్పులు మనం ట్రై చే చ్చు కదా మనకు వచ్చింది మనం చెయ్యాలి అందుకే ఆ అమ్మాయి చేసింది ట్రై చేస్ అలగే పోయింది మొత్తం
ఈ ఇగ ఇంగ అనన్లే
అ
ఇంకా ఏముందంట క్రియేటివిటీ ఏమన్నా ఉందా, కవితలు ఏమన్నా రాయగలవా, పాటలు ఏమన్నా పాడగలవా
పాటలు పాడదామనే ట్రై చేతున్నాను ఏంటి సాంగ్స్ పెట్టుకొని కొన్ని బయటికి పడితే ఎవరినైంది పపించిందనుకో భయపడతారేమో
అప్పుడు ఏం చెయాలంటే నువ్వు హెడ్ ఫోన్ పెట్టేసుకొని హై వాల్యూమ్ పెట్టుకో, ఇంకా నీకెవ నీ వాయిస్ నీ ఇక్కడ విన పడదు.
అదే ఇంట్లో వాళ్ళు ఎవరు లేనప్పుడు అలాంటివి ప్రయోగాలు చేత్ రన్నమాట
హ్మ్ కనీసం కవితలు రాతం వచ్చినా ఈ జనరేషన్ ప్రేమ ప్రేమ అని చచ్చిపోతున్నారు, అలాంటి ఏదోటి గిఫ్ట్ షాప్ రెడీ చేసేద్దాం కవితల తోటి ఇప్పుడు చూతంటే మీ షో లో వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అన్నా లేదం ట్టస ఏదటి కుట్టా ఒత్త చూడు పేపర్మే ప్రోమిస్ ప్రోమిస్ నోట్లకి ఏదో కోటి ఉంటది దాని మీద స్టాంప్ ఉంటది దాని మీద వా సంతకలు వీలుముద్ర ఏదో ఒకటి ఉంటది, అదో రెండు వందలు మూడు వందలు ఉంటుంది.
కాదా ఒక అమ్మాయి ఒక అమ్మాయి వస్తచ్చూడు ఆ ఎంట పాత పేపర్లు లెటర్లు రాస్తాము ఏంటి కవితలు రాస్తాను ఆయింటి గిఫ్ట్లు ఇస్తాను అయని చెప్పి వస్తదే
చెప్తుండే అలాగా ఉందొ తెలుసా పాత పాత పెపర్లు అంటే పాత జమలు కొనుక్కుంటా అన్నట్టందా
కాదు పాత పేపర్ల అంటే అప్పుడు ఎప్పుడు ఇయ్యో పేపర్లా వేరే కలర్లో ఉంటాయి చూడు ఎల్లోయిష్ కలర్ లో అయింది ఇందులోనా వత్తయ్యే
అర్థమైంది కష్టపడకింక
ఆ ఏంటి దాని మీద కవితలు రా అ ఏంటి రోల్ చేసి చ్చినందుకు ఆ అమ్మాయికి ఇన్స్టాలో తెగ వచ్చేత్నారంట పోనీ అలాగేమన్నా ట్రై చేద్దామా తుద
కానీ క్యాలీగ్రఫి మన ఫోన్ నాకు తీయ్యొద్దు అన్నం కావాలి ఆకలేసేస్తంది చూసేవా సిగలేదు నాకే
కాదు కుక్క హ్యాండ్ రైటింగ్ ఉంటది కదా హ్యాండ్ రైటింగ్ కర్సూ రైటింగ్ కనీసం హ్యాండ్ రైటింగ్ నీట్ గా ఉన్నా బతికేద్దుమే చదువులేకపోయినానూ అది కూడా రాలేదు మనం మొఖాలకందుకే చిన్నప్పుడు కాపీ రైటింగ్ బుక్స్ రాయలనీది
అదే లేదు ఈ ఇయర్లా మనం ఏదైనా సాధించాలి ట్వంటీ ట్వంటీ ట్వంటీ సిక్స్ కాద డిజిటల్ స్కిల్స్ అన్నారు నా అది పోయింది పక్క కెట్టేసాను వద్దు ఇంకా అది
ఇప్పుడు ఏమన్నా వేరేది అప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ ట్రై చెయ్యాలి
కనీసం మన డ్రెస్సులు మనమన్నా కొట్టుకొని ట్రెండీగా కనబడాలి
ఆ నేను ఏదన్న సేరే నేర్చుకో కోవాలనుకుంటే ఖచ్చితంగా నేర్చుకోవాల అంతే హమ్ చెయ్యాలంటే చెయ్యాలి ఇంకా మానకూడదు
ఆక్ ఈజ్ పాక్ పాక్ ఇస్ ఆక్ ఆక్ పాక్ కరివేపాక్
ఏంటోయ్ ఏం మాట్లాడినా కామెడీ అయిపోద్ నువ్వేంటి
ఈ సారి ఎలాగైనా ఖచ్చితంగా నేర్చుకుందామే మన ఇద్దరమే ఖాళీగా ఉన్నాం ఇంటి దగ్గర అందరూ బిజీ బిజీ అయిపోయారు దాని పెళ్లికిెళ్ళి వచ్చిన తర్వాత ఏదోటి నేర్చుకోడానికి వెళ్దాం ట్రైనింగ్
ఆ లోపల డబ్బులు లేకపోతే ఏం చేస్తావ్ ఇవే మరి ఏయ్యే మరి డి మోటివేటింగ్ మా లు పట్టించుకోకూడదు
లేదు మళ్ళీ పట్టించుకోకూడదు అంట
హ ఉమ్
ఇంకేమున్నాయంటా ఇంగో మనం ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకున్నాం అనుకో
ఆ ఆ సర్లే సర్లే చూడు మళ్లీ చేద్దామే బాయ్
ఉంటా అంట టెన్ మినిట్స్ అయిపోయింద